హలో
హలో హలో ఆంటీ
హలో
హలో విన్పిస్తుందా
విన్పిస్తుంది బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు
బాగున్నా
ఏం చేస్తున్నారు
ఊర్కేనండి టీ దాగీ కూర్చున్నా
పనైందా
ఉ ఇంకా
ఏం లేదు ఇంకా ఏంలే నేన్గూడా చాయ్ తాగి కూర్చున్నా
అవునా టిఫన్ చేశారా
టిఫిన్ చేయలేదు డైరెక్ట్ లంచ్చేస్తా
ఎందుకురా
ఇవ్వాళ చెయ్ చెయలే మమ్మీ నాక్కూడా ఆకలి కాలేదు చాయ్ బిస్కెట్ తిన్న
అంతేనా మమ్మీ వాళ్లు టిఫిన్ చేస్తారా
మమ్మీ వాళ్ళు అంతా చెయ్యరు అంటిగా డ్యాడి ఎందుకు డైరెక్ట్ ఇప్పుడు లంచ్ చేద్దామనేషి ఉంటారు వాళ్ళు కూడా
అత్తేనా
ఆ ఎప్పుడైనా చేస్కోవాలన్ ఇంకా ఏం లేదు నిన్న వాతావరణం మొత్త్ మొత్తం చల్లబడింది మాకు
ఆ మాగ్కూడా వాతావరణం చల్లబడిందిరా
వర్షం బడేద్ పడ్డదా
ఆ వర్షం పడ్డది వర్షం పల్లేగాని కాక్పోతే వాతావరణం అయితే మబ్బు మబ్బుగా చల్లగా ఉంది
ఆహా మాక్కొక నైట్ నైట్ ఒక గంట పడ్డింది కావోచ్చు పదిట్కాల పదినరకి కొంచం సన్నంగా
చల్లబాడ్తే ఎట్టన్నా పోయే ప్రోగ్రామ్స్ ఉన్నాయా
అయితే మళ్ళీ మార్నింగ్ ఇగ ఎండాకొడ్తాంది కదా ఇది
అ
సాయంత్రమే చల్లపడ్తుంది ఒక ఆర్రిట్కి ఏడింట్కి మ అప్పుడేటేల్తం
అంతేనా
అంతే మమ్మీ అటు డైల్ పెట్టు
ఉమ్ అయితే మరి మీది అయితే గ్రా గ్రామ్ పంచాయతీ లెవెల లేకుంటే మున్సిపల్ లెవెల
మున్స్ పాల్టీ లెవాల్ అండి
మున్స్పాల్టీ లెవెలేనా మరి అక్కడ మున్సి క్వాల్టీల ఆఫీసర్స్ అందరు మంచిగు ఆ వర్క్ చేస్తారా
ఆ చెత్తారు
మనం ఏదన్నా రెస్పాండ్ అయితే కరెక్ట్ సమాధానం ఒస్తాదా
అంటే కొంచం లేట్ ఒస్తాది మరి అంత తొందర్ ఇవ్వరు కదా గొర్నమెంట్ వాళ్ళు
అ
చాలా ఒక టూ త్రీ టైమ్స్ అడుగుతే అప్పుడు ఇస్తారు రెస్పాండ్ ఇట్లా గ్రామ్ పంచాయతీలు అయితే ఒక్కర్ని కలుస్తే అయిపోతాది
అవ్ను ఎట్లయినా మున్సిపాల్టీ కొంచము పెద్ద ఏరియా కాబట్టి అందులో కొంచం అది వేరే ఉంటది మా దగ్గర ఇన్ని రోజులు గ్రామ్ పంచాయ్ ఉండే మొన్నట్లా మాది మున్సిపల్ అయింది ఇప్పుడు కొద్దిగా ప్రాసెస్ సు ఇప్పుడు మున్సిపల్ అయితే ఏంది గ్రామ్ పంచాయతీ అయితేనేమో హౌస్ రెంట్స్ సు అవి ఇవి తక్కువ్ ఉంటాయి ఇప్పుడు మున్స్పాల్టీల
అంతేనా సర్పంచ్ ఆ అన్ మల్ ఇట్లా గ్రామ్ పంచాయతీ ఉంటే సర్పంచ్ గదా
ఆ సర్పంచు
ఉహూ
సర్పంచ్ ఉంటే గ్రామ్ పంచాయతీ మున్సిపల్ ఉంటేనేమో మున్సిపల్ ఆఫీసర్ అన్నట్టు
డైరెక్ట్ పోయి సర్పంచ్ ని కలిస్తే వాళ్ళు డీల్ చేస్తారు కదా
ఉమ్ అది గ్రామ్ పంచాయత్ లెవెల్లో
ఆ కానీ ఇక్కడ్ మున్సిపాల్టీలో కొంచం పోయి కలిస్తే వాల్ ఇంకొకర్నిగాల్వమంటారు ఇంకొకరు అని ప్రోసెస్ ఇగ డైరెక్ట్ మెయిన్ వాళ్లదేగ్గరిక్ బొ లేమ్ మనం ఫస్ట్ చిన్న చిన్న
ఎందుకురా మనం అవ్స్రం పడ్తే అక్కడ్ కూడా పోయి సార్ తోటి మాట్లాడచ్చు మా ప్రాబ్లం ఇట్లుంది మాక్ ఇట్లా సాల్వ్ చెయ్యండి అని
కాని బాగుమంది ఏమంటారు రేజ్ చెయ్యారు కదా ఆంటీ ఎ పోనిలే అని వదిలేస్తారు ఇప్పుడు ఎందుకు అదిఅంతా
అది కూడా కరెక్ట్ ఎ గాని ఇగా మనకు అట్లా ఎట్లయినా గ్రామ పంచాయతీ లెవెల్ వేరే ఆమ్ మున్సిపల్ లెవెల్ వేరే ఉంటది ఇంకా ఈరోజు శనివారం ఏటన్న వెళ్తాన్రా ఎలక్షన్స్ అయినైరా ఎలక్షన్స్ జరిగినాయి నామినేషన్స్ ఎచ్చిన్రు ఎలక్షన్స్ జరిగినాయి గెలిసిన వాళ్ళు విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు
ఉమ్ మా మా దగ్గర కూడా ఎలక్షన్స్ అయినై మున్సిపాలిటీ తెల్సనా వాల్ గెలిసింరు
ఉమ్
తెలిన్ తెలిసిన వాళ్ళు కూడా ఓడిపోయళు
అవునా ఇక అది దాన్ని మనము లక్ దాన్ని అదృష్టం బట్టి వస్తుంది గెలవడం ఓడవడంము ఓడడం అనేది మన దాన్ని బట్టి మన అదృష్టాన్ని బడుతుంటది ఇగ అంతే
అంతే ఈసారి గెలిపించినందుకు పాపం ప్రజలు కూడా చూస్త చూస్త ఇస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు అనిసి మళ్ళ అతిసారి మళ్ళీ నిలబడితే కూల వల్ల ఏం చేయకపోతే నెక్స్ట్ నెక్స్ట్ టైం ఎయ్యరు ఇగ ఓటు
అవును
ను మనోడు అదేద ఇది అనుకోరు వాళ్ళ మన వాళ్ళ
హు
మీరు ఎటైనా వెళ్తున్నారా ఈరోజు సాటర్డే గా
ఈరోజు సాటర్డే ఇంకెటు లేదు ఇంట్లోనే కొంచెం వర్క్ ఉంది
హ
రేపు కొంచెం పూజ ఉంది ఇంట్లో
ఆహా
అయితే ఈ రోజు ఇల్లు కొద్దిగా శుద్ధి చేేసుకొని అంత కడిగేసుకోవాలి
ఆ
రేపు పాప బిడ్డ అల్లుడు అందరు వస్తారు ఆల్రెడీ బాబు వచ్చిండు
అచ్చిందా
హు
లైన్స్
ఇంకా
ఇంకేం లేదు ఇప్పుడే కర్రీ చేస్తున్నాం ఆలు కర్రీ
ఆలు కరే ఆలుకర్రి ఊర్కె తింటే కాలనొప్పులు అవి రావమ్మ
వస్తే అంటా ముఖాలనొప్పులు కీళ్ళు కీళ్ళ నొప్పులు వస్తాయా అని అంటారు ఇలా మెడిసిన్ ఏమైనా వాడితే పని చేయవు ఇగానుంచి అంటారు కదా మీరు నా కోసం మమ్మీ వాళ్ళు వండుతారుగా నేనున్నప్పుడు మేను పోనాక వాళ్ళు తక్కువ తింటారుళ్ళు ఆలు
అవునా ఆలు టమాటా ఇప్పుడు
ఆ ఇప్పుడు ఆలు టమాటా చేస్తుంది కానీ ఆలు టమాటా కన్నా ఫ్రై బాగుంటాయి ఫ్రై నచ్చ
ఉ ఫ్రై చేసినప్పుడు మరి పచ్చి పులుసు కంపల్సరా
ఆ అది ఉన్న తింటా లేకపోయినా తింటంటా అంటే అట్లేం లేదు కానీ మమ్మీ వాళ ఫ్రై చేస్తే డాడీకి చారు కావాలి
అదే అదే కదా చార్ కంపల్సరీ కొంతమందికి చార్ ఇష్టము హూ
అదే
మళ్లీ నేను ఫ్రై చేస్తే ఫ్రై తోటే తింటా చారు తక్కువ
ఉహు మీర ఏమేమి ఫ్రూట్స్ తింటారు
నేను నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్స్ చెప్పానా సీతాఫలం మామిడిపండు ఇవి రెండే బాగా
ఇప్పుడు సీజన్ నడుస్తుంది గా మామిడిపండు
మామిడి పండు అదే మామిడి పండు సీతాఫలెం రెండే పండ్లు అన్నిట్లో కాకపోతే ఇక కొన్ని అవన్నీ తింటాను యాపిల్ బనానా గ్రేప్స్ ఇవన్నీ తింటాను కాకపోతే ఇవి రెండు బాగా ఇష్టంగా ఉ జాంపండు మాత్రం తినను
జామపండు ఇంకా బాగ ప్రోటీన్స్ ఉంటాయి కదా అండి అందులో
ఉంటాయమ్మా కానీ నేను కాశీ పోయినప్పుడు ఇష్టమైనది ఒక కూర ఒక పండు వదిలిపె ట్టాలంట అందులో వదిలిపెట్ట జామ పండు తిన అని బెండకాయ కరీ బెండకాయ్ కర్రీ తినని
అది కంపల్సరీ అంటే ఇప్పుడు గాజు పోయినప్పుడు మనం మనం
ఏదో ఒకటి అట్ల అంటారు కాబట్టి అక్కడ ఇది చేసాను
ఇగ మన ఇష్టంమంటార
ఆ మన ఇష్ట మనకి ఇష్టం వచ్చింది అంటే ఏదో మనం వదిలిపెట్టడం కాదు
కొంతమంది కోపం వదిలి పెడతారు శాంతం ఉంటాం మనిషి
ఏ అది సాధ్యమయ్యే పనే కాదు అది అసలు ఇప్పుడు కూడ రెచ్చగొడతాడు మనకు కోపం రాదు మరి
మీ మీ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఒకటి వదిలి పెట్టాలి
ఏ జనరేషన్ వాళ్ళైన ఒకటి తినే పండు అయినా ఒక తినే ఆ ఆహారంలో కర్రీ అయిన ఏదైనా కూరయిన వదిలి పెట్టాలి అంటారు కోపం శాంతం ఇవన్నీ ఏం లేదు
అంతేనా కానీ ఎవరు అంత పట్టించు కుంటారు ఎక్కువ ఫుడ్ కాడ అయితే ఎవరు పట్ట వదిలేయాలని వస్తువులు ఏమైనా వదిలేస్తారు కావచ్చు వాళ్ళకి ఇష్టమైనవి
అదే కద
బాగుంటాద బాగుంటాద కాశీ
అయ సూపర్ అసలు మళ్ళీ ఇ ట రాబుద్ధది కదా మన ఇ మన ఇల్లు వదిలిపెట్టే బుద్ధి అవుతుది ఇగ
ఎంత ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆదంతామొత్తం చూడనికి బాగా పెద్ద ఎన్ని డేస్ పడుత
అ మన నెల రోజులు కూడ పడతాయ్ చూ చూసామంటే మనం ఉన్న దాన్ని బట్టి కాకపోతే కొందరు ఏమంటారంటే మన తల్లి గర్భం నుండి తొమ్మిది నెలల వరకు వచ్చినాం కాబట్టి కాశీలో తొమ్మిది నిద్రలు చేయాలి అంటారు
మీ మీరు ఎన్ని నిద్రలు
నేను మామూలుగ ఒక రెండు మూడు రోజులే ఉన్నాను ఉన్నా
మనం నార్మల్ గా తొమ్మిది నిద్రలు కని పోతే ఉంటాము ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు అది
అవును కలవదు
ఉ
బాగుంటందని అంటారు అందరు పోవాలి
అమ్మా
కాశీ బాగుంటంది అని అంటారు అందరు కాశీ వారణాసి
మెడల వేసుకునేటి పట్టు చీరలకు ఆ మెడలు అన్ని రకాల ధరించడాని సూపర్ ఫేమస్ అది తెలుసా ముత్యాల పూసల కిష్టల పూసలా అ ఏది కావాలనుకుంటే అది
అంతేన
ఓ ఒక్కదాన్నే పొయినా గాని దాదాపు. ఇరవై వేలు పట్టకపోయినా సరిపోలే అంత మంచిగ అన్నీ కొనబద్దైతయి అక్కడా.
అంతేనా
ఆ
ఇంకొక పది వేలు పట్టుక పోక పొయిండ్రు. ఇంకొక పదివేలు పట్టుకోకపోయిండ్రు.
అట్లా అని తెలవదు గదా మనక్ స్టార్టింగ్ గదా.
ఊఊ మళ్ళీ ఈ మధ్యకాలం వెళ్తరా.
ఏమో ఇగ దేవుడు సహకరించాలే ఆ దేవుడి పిలుప్
అక్కడికే అదృశ ష్టం మీరు మొన్నా పోయిన్ రంటే అప్పట్లో పోయిన్ రంటే. నాక్ గూడా బాగా ఇష్టం అండి కాశీ బాగుంటది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బా మంది పోతున్నారు పోని వాళ్ళు ఎవ్వర్లేరు అప్పుడంటే. ముస్లోళ్ళు అయినంక పోతుండే ఇప్పుడు అట్లేం లేదు అందరు పోతాన్లు.
ఓకేరా
ఓకే ఆంటీ
ఉ